హలో చేవండి
చెప్పాలి మేడం మీరే
మోదే ము అద మేడమ్ మీరు చెప్పాలి.
ఆ ఏవంటా అంకే
కొట్టల అమ్మాకి
ఊహూ ఏమంటామి
ఇప్పుడే స్నానం చేసోచ్చింది అతి చేస్తుంది అంతా
అంతే ఆమె
హూ ఏ చీపైన ఏదో ఒక ముగ్గు బాగుంది చూస్తున్నా
ఏం బాగుంది
ముగ్ గ్గు ముగ్గు
ఏమ్ ఎక్కడేద్దాం అనుకుంటున్నావ్ పైన వద్దాం అ కొన్న ఏంది
నేను ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయ్ ఇంటికి పోయినప్పుడు చేస్తా
వయమ్మా మంచిది
ఉమ్
మాకు ముగ్గు ఒకే గాని ముగ్గు చుక్కలు పెట్టడం రాదు
చుక్కలు పెట్టడం రాదా నీకు
అది వంకర్ తింకర ఐపోత్ కానీ అమ్మా బా వెట్టద్ది మా అమ్మా
ఉహూమ్
నేనే వేసటప్పుడు మా అమ్మ చేత పెట్టించుకుంటా చుక్కల ఉమ్
నేను కూడా పెడతా బానే వేస్తా నేను కూడా
ఉమ్
ఉమ్ మా అమ్మనే నేను పేర్లు పెడతాం ఏమన్నా ముగ్గేస్తావా నువ్వు అని
నేను మా బావ చిన్న బావ ఎక్కరిస్తము మా అక్కని ఇదేందుకీడ పూసింది చెట్ లేకుండా ఏడైన్ అందుకనే ఏమి లేవు ఏవి లేవి ఎట్టొచ్చింది అని అది ఇదని ఎక్కిరిస్
ఆహా
ఉహూ
పెట్టిన చూడు బాగుంది చూసేకి ఏషిన ట్రైజేషిన బానే వచ్చే
హూమ్మ్ ఇంకేమై
ఇహి ఏంది ఐపోల
నువ్వు వెేయకున్న రీల్ పెట్టావా
వేషిన వేసి నీకు రీల్ పెట్టినా ఇంగా నీట్ గా వేసి నీకు పంపిస్తా ఉండు
మంచిది ఇది ఫ్రైడే రోజు ఏసుకోవాలి
ఆ ఇట్లాంటివి బావుంటాయి గదా ఇయరేం నేను తప్ప వేసేసా బయట వయాలి ఫస్ట్ ఆత్రం అన్మాట నాకు
ఎనిమిదిలేసింది అన్నిటికీ ల్రిని
ఏంది పాటలు వస్తన్నాయ్
నువ్ బెటిందే
అవునా ఓకే ఓకే
హుమ్మ్
మస్తదంట పక్క పిజీల అమ్మా
ఇప్పుడు బయటికి వెళ్ళాలయితే
స్నానం చేయ్యాలి ఫస్ట్
నువ్ జేసియలా
ఇంకా చేయలేదా
నువ్ చేయకుండానే ఆ పొట్టా చేయలేదు చేయలేదం ట్టున్నే
చింది బట్టలు ఏసిన బట్టలు ఉతికేసి స్నానం చేస్తా వాషింగ్ మిషన్ కాదు చేేత్తో ఊతు ద
అవున్లే చేతుల్లోనే కద ఉతికి కద
ఉమ్ అదే ఉతి కేేసి స్నానం చేస్తే అప్పుడు కొంచెం ఫ్రీ ఫ్రీడాం వస్తాది మనకి
ఆమ్
ఇంకా
చప్పాలి మా అమ్
ఇంప్పుడు టేస్సుకుంటామ్మా టాబ్లెట్
ఎేసుకో
ఆ
ఉ నీకే ఎందు కోయివా వస్తాయంట
నాకే వస్తాయి నేన అంటే ఇష్ట ఇత్తం దానికి
కాదు ఇంటికెళ్లలా ఆమె రీళ్లు పెడితే ఆ పొట్టుది పెట్టింది.
ఆ
నీకే ఎందుకు వస్తేలాండి రీల్స్ అని
ఆ అ అవును పెట్టింది చూసాను. అస్సలు వీక్ ఇంటికెళ్ళి కూడా వేస్ట్ తెలుసా నేను పడుకొనే ఉన్నా బయటికి కూడా పోలే.
ఇ వటికి పోయదా అందుకే
ఆ అది గాదు బాగులేదు కదా త్రీ డేస్ కూడా రెస్ట్ పడే-పడిపోయినా త్రీ డేస్
ఉమ్
ఏం చేసేది
అవునులే
ఊమ్ పాటల్ పెట్ పెట్టింది రోయ్ పొట్టి ఇయ
ఏం పెట్టింది చాట్ చేసిందే
ఎవరికి చెప్పకు ప్లీజ్ ఈ అమ్మాయి కిడ్ అంట ప్రియా ఓ యమ్మ ఈ గ్రూప్ యాదో సామి ఓ ఏంగ్ అలే అదిే ఓ కటగావ
ఉ
ఉ ఈంద ఊరు రీల్స్ చేసి చేస్తవు పసానా అమాది వీళ్ళ
ఉంద తెలిసా గ్రూప్ లో ఇదే పెద్ద
అ
పెట్టేయాలి ఏం కూడా
కాకపోతే మిగతా వాళ్ళు ఉన్నారు కదా అని నేను ఆలోచించా.
ఏ కాదులే
అది యేటబెటలో తెలిదే నావకు ఆ మ్యూటెడ్ ఉందిలే పెట్టేస్తాన్నా మ్యూట్ మెసేజెస్
మ్యూట్ చేసి
అంటిలే చేజ్ ఓకే మెన్షన్
అందరు పెట్టు నోటే పెట్టు
ఆది ఎట్టా పెడతారే
పెట్టొచ్చు అనుకుంటా
అంటే గ్రూప్ లో రాకుండా వస్తుందా
గ్రూప్ ఆహా గ్రూప్ లో ఆ వండు చూస్తా నేను కూడా ఒకసారి ఎడుంది ఈ గ్రూప్ మ్యూ మ్యూట్ కాల్స్ మ్యూట్ మెసేజస్ ఇప్పు పో చేదురే
లేదు లే
మ్యూట్ ఆల్ పెట్టేసే హైడ్ పెట్టు డోంట్ రివ్యూ మెసేజ్ కాల్స్ గీయడం మ్యూట్ మెసేజెస్ అంట చేయించి పెట్ట నా మ్యూటే మెన్షన్స్ అంటలా చేంజ్ అని పెట్నాం మ్యూట్ కాల్స్ కూడా పెట్టేసాం
ఇంకా జేయనమ
జడ ఆవు ఓకే
ఆ నేను విడిగా వీలు పెట్టేది కూడా ఇబ్బంది అయిపోతుది కదా అందుకని
నేను చూడాను ఒక్కోసారి
అసలు నేను వెళ్ళను దాని లోపలికి
ఆ ఏం చేస్త ఊరుకే అ ఏమ్మన్నా యూస్ఫుల్ అన్నాయతేే పో ఇదొకటి చేసుకోవచ్చు
ఏంండదు ఆ పొట్ది ఏదన్న పెట్టద్ది
ఆ అమ్మా
ఆ పుట్ట కూడా అట్టే పెట్టంది
అవునా అ దె ఎబ్బర పడుసలే పోట్టామెకు
హ అప్పుటిగా వైస్ తీలు పెట్టద్ది
ఆ అదే ఫ్రెండ్స్ నా కు అస్క్రిమ్ కోన్ ఇస్ర్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరు ఎలిజిబిలిటీ మీరు ఫ్రెండ్స్ అంట
ఆ
అ
అంతే అంద్ర ఓకే మ్యామ్
ఆ